నమస్కారాలండి ఏం చేస్తున్నారు బాగున్నారా
అ మేము బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు ఖాళీ నేన
ఆ ఫ్రీగానే ఉన్నామండి
అవునా మీ ఇప్పుడు అన్ని ఫ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండీ ఫెస్టివల్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామ అండి ఫెస్టివలు ఇప్పుడు ఉగాది వస్తుంది కదా మేము అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము
అవునా అయితే మీరు ఫెస్టివల్స్ అంన్ టే ఇంకా అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకునేటట్టు ఉన్నారే ముందుగానే అన్ని
అవునండి మేము అన్నీ ముందుగానే తెచ్చుకొని ముందుగానే అంతా ప్లానింగ్ చేసుకుంటాం అండి పండక్కి
అవునా చాలా మంచి పని అండి అట్లా ముందుగానే అన్ని చేసుకుంటే పండుగ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా
అవునండి మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది అనేసి ముందే పని చేసుకొని అన్ని ప్రశాంతంగా పెట్టుకుంటామండి
ఆ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకేం చేస్తారండి పండుగ రోజు ఏం చేసుకుంటారు మీరు ఎలా ఉంటుంది మీకి
మేము పండుగ రోజు ఉదయాన్నే లేస్తామండి నాలుగు గంటలకంతా లేసి
ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకుంటామండి ఫస్ట్ దేవుడికి పిండి వం
అవును లెండి దేవుడికి నైవేద్యములు పెట్టాల కాబట్టి ఇంకా
నాలుగైదు రకాల నైవేద్యాలు చేసుకొని దేవుడికి సమర్పిస్తామండి తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరము తింటామండి కలిసి
అవునులేండి అలా పండుగ రోజే కదా అందరూ కూర్చొని అందరూ తినేది మాములుగీతే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉనింటారూ ఆ ఇంకా ఆ రోజే కదా అందరూ కలిసి ముఖ్యంగా తినేది ఇంకా అందరూ వస్తారు ఇంటికి
అవునండి మా స్నేహితులు అందరూ వస్తారు ఇంట్లో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటామండి
అవునా బాగుంటుంది కదా అండి అలా అందరూ వస్తే సెలబ్రేట్ చేస్ బడానికి ఫెస్టివల్ వైపే బాగుంటుం మీరు ఎక్కడికి వెళ్లరండి పల్లెటూరులాకి అట్లా మీ ఊరు మీరు ఎక్కడ ఉండేది పల్లెటూరా పట్నమా
మేము పల్లెటూర్లో ఉంటామండి
అవునా అయితే అక్కడంతా ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తార్ కదండి ఫెస్టివల్స్ ఎట్లయినా కూడా
తాము
అవునవును ముగ్గులు బాగా వేస్ తారు ఇంకా సంక్రాంతి అప్పుడైతే చాలా చాలా పెద్ద పెద్ద ముగ్గులు పోటీ మీ మీదే వేస్తా ఉంటారు కదా ము
అవునండి
మీరు కూడా ఎస్తారా అండి ముగ్గులు
ఆ నాకే వచ్చు అండి నేను వే
అవునా మీరే అందరికన్నా పెద్ద పొంకేస్తారా
ఉ అలా ఏం కాదండి కానీ వేస్తాం చాలా పెద్దది
అవునా కానీ బాగుంటుంది కదా అట్లా ముగ్గులన్నీ ఏసి ఊర్లో ఎవరిది బాగుంది ఎవరిది బాగుందని చూసుకుంటా అంటారు
మా వేసి ముగ్గు అందరి వెళ్ళి ఊళ్ళో ఒకసారి అన్నీ చూసుకొని వస్తామండి
అవునవును ఇంక ఎట్లా సెలబ్రేట్ చేస్తారండి ఫెస ఫెస్టివల్స్ అంటే మీరూ
ఇప్పుడు ఇంకా ఉగాది రాబోతుంది కదండి మెయిన్ గా ఉగాది రోజు మేము ఉగాది పచ్చడి బాగా చేసుకుంటామ అండి
అవునవును దానిట్లో
తర్వాతే ప్రసాదం మరి మేము అన్నం అన్ని తింటామండి
అవునవును ఆ ఎలాగైనా ఉగాది రోజే కదండి ఉగాది పచ్చడి తినేది అందరు చేసుకుంటారు బాగా తింటారు అందరు
అవునండి
అవునండి
మీరే పడుగ బాగా చేసుకుంటారండి
మేము మేము కూడా అన్ని పడుగలు బాగా చేసుకుంటాము కానీ మాకు పెద్ద పండగలాగైతే దసరా ఉగాదే అండి ఆ దసరా అప్పుడు కూడా నవరాత్రులు రో నవరాత్రులు అప్పుడంతా గుడికి వెళ్ళేది లైక్ ఆ అమ్మవారిని డిఫరెంట్గా ఆ అవునండి డిఫరెంట్ గా అలంకరణ చేస్తంటారు అవంటి అంటే నాకు చాలా ఇష్టం అండి అందుక రోజు గుడిక వెళ్ళలేదాన్ని నవరాత్రులు అప్పుడంతా ఆ తర్వాత మెయిన్ పండగ ఇలా బా దసరా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా ఉగాది కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాండి ఉగాది నెక్స్ట్ డే తర్వాత ఆ మా ఇంటి దేవుని వెళ్ళి దర్శించుకునే వాళ్ళము ఇలా ప్రతిసారి
దండి మేము కూడా వెళ్ళి గుగాది మట్సటి రోజు కొత్త సంవత్సరం కదండి అందుకే అక్కడికి వెళ్లి దర్శ చేసుకుని దేవుడు దీవన తీసుక
అవునండి మేమ్ కూడా అలానే చేసే వాళ్ళము ఆ అలా ఉగాది అన్నా కూడా అది ఒక ఎగ్సైట్మెంట్ ఉండేది అనమాట నెక్స్ట్ డే ఉరికెళ్ళే వాళ్ళమ అలా గుడికి ఇం అక్కడ కూడా అక్కడ గుడి కూడా చాలా పీస్ఫుల్ గా ఉండేది చాలా బాగుంటుందండి
అవునండి గుడి అంటేని ఇంక్ ప్రశాంత్
ప్రశాంతంగా ఉంటుంది అవునువును అక్కడ చాలా స్పేస్ ఉంటుంది చాలా బాగా పెద్దది గుడి కూడా అలా బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇంక అక్కడే కూర్చోళ అనిపిస్తుందండి
అవునండి గుడిలోకి పోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది ది అక్కడ అన్నదానాలు అవి చేస్తారా అండి గుడిలో
ఆ ఆ చేస్తారంండి మనం ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా మీరు సాయంత్రం వరకు అక్కడే కేటాయించాలన్నా కూడా మనకు బాగుంటుంది ఎందుకంటే మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడ అన్నదానం చేస్తారు మనం అ అక్కడ తినే కానులే ఉండొచ్చండి చాలా బాగుంటుంది
అవునులేండి అందరూ అలా అన్నదానలు తింటే మంచిదిలేండి ప్రసాదం దేవుడిది
ఇంకా సంక్రాంతి అప్పుడు కూడా మేము బాగా సెలబ్రేట్ చేస్తామ అండి సంక్రాంతి అంటే ఇంకా ముగ్గులు కదా ముగ్గులు ఇంకా ముందు రోజు నైట్ ట్టే వేసే వాళ్ళము బాగా అదొక ఎంజాయ్మెంట్ ఆ నేను ఆ నేను కూడా వేసానండి ఏమంటే మరి అంతగా కాదు హెల్ప్ చేస్ తాన్
అవునులేండి రంగులు వేస్తే కూడా రంగులు వేయాలంటే కూడా చాలా టైం పడుతుంది కదా
అంటే చాలా టైం పడుత్ ంది అందుకే హెల్ప్ చేసేదాన్ని అదొక
చాలం
అవునవును అద ఇంకా ఎగ్సైట్మెంట్ లా ఉంటుందండి బాగా ముందు రోజె అలా భోగి రోజు సంక్రాంతి రోజు వేసే వాళ్ళం ఇలా ఇలా చేసుకునే వాళ్ళం
మొన్న హోలీ వచ్చింది కదండి హోలీ బాగా సెలబ్రేట్ చేసుకునారా
హోలీ మేము తక్కువే అండి సెలబ్రేట్ చేసుకోవడము కానీ ఒక్కసారి అయితే అందరము కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామఅండి ఇ లో వాళ్ళంతా కలిసి ఆ నీళ్లు రంగులు అది ఒక్కటే నండి నే మేం బాగా సెలబ్రేట్ చేస్కుంనేది. ఎప్పుడు హోలీ అంతా చేస్కునే వాళ్ళం కాదు. అంటే ఇప్పుడు మన ఈ పక్కా అయితే అంత మంది చేస్కోరు కదండి. హోలీ ఈ మధ్య ట్రెండింగ్గా మారిందది కానీ ముందు అంతా మరి అంతగా చేసుకునే వాళ్ళు కాదు కదా
నిజమే అండి
మ్ అలా హోలీ కానీ హోలీ హోలీ ఆడల్లా అని చాలా ఇష్టమండి. చాలా బాగుంటుంది కదా అందరు ఆ నీళ్ళు చల్లుకుంటే మేమందరం కల్సినప్పుడు ఎప్ ప్పుడైనా అలా నీళ్ళు చల్లుకుండే వాళ్ళం అండి అప్పుడ్ ఎప్పుడు అట్లా నీళ్లు చల్లుకున్నా మా తోటి అక్క అక్కగారైతే కింద పడేవారు.
అయ్యో
ఇవాలా అంతా ఇంగస్ పాయిలయ్యే దండి
అయ్యో మీరు భలే సరదాగా మాట్లాడ్తారండి.
అవునండి
ఇంకా అండి శ్రీరామనవమికి ఎక్కడికన్నా వెళ్తున్నారా అండి రాముడివారి కళ్యాణం
లేదండి అంతే అలా ఏం లేదు.
ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళి మొక్కుకొని వస్తారా ప్రతి గుళ్లో కళ్యాణం చేస్ కదండి అందుక్ బాగుంటుంది.
అవునవునండి అట్లా బాగా చేస్తారండి కొన్ని మా ఊర్లో కూడా చాలా బాగు చేస్తారు సెలబ్రేషన్స్ కానీ మేం ఎప్పుడు అటెండ్ అవ్వలేదం
అవునా అండి నేనైతే వెళ్ళానండి ఒకటి రొండు సా సార్లు
అవును చాలా బా జరుగే ఆ ఇంకా పానకము పెసర బ్యాళ్లు ఇవన్నీ క్
అవును ఆ పెసరపప్పు, పానకము పెళ్ కళ్యాణం చూ తర్వాత ప్రసాదంగా పంచుతారండి దాన్ తర్వాత అన్నదానాలు ఉంటాయి. అన్నదానంలో కూడా మంచిగా పెడతారు ఆహార్ రేమంత
అవునవునండి చాలా బాగుంటాయి అన్ని కూడా ఇలా ఫెస్టివల్స్ అన్నీ
తేరండి
ఆ శివరాత్రి రోజు జాగారం ఎప్పుడు చేయలేదు. కానీ అంటే లైక్ మార్నింగ్ వరకు మేము ఎప్పుడు చేసే వాళ్ళం కాదు. కోసేపు రాత్రి మేల్కునే వాళ్ళం కానీ, మేం బాగా గుళ్ళకి తిరిగే వాళ్ళం అండి. శివరాత్రి రోజు అయితే ప్రతి గుడికి తిరిగి ఏ వాళ్ళం చాలా బాగుండేదండి
శివరాత్రి పతి అంటేనే ఇంకా శివుడిది చేసాం కాబట్టి భజనలకి నైట్ అంతా బాగా గుళ్ళలో జరుగుతాయిడి ఆ చిన్నప్పుడు అప్పుడప్పుడు ఉండేదాన్నండి ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అయితే ఏమి లేనండి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర ఉండింటి ఓన్లీ ఫ్ ఫ్రూట్స్ తిన్నము ఉన్నప్పుడు కూడ వాటర్ ఫ్రూట్స్ అవునండి
ఇంక మేమైతే ఇంగ అలా నైట్ అయ్యేసరికి ఆ అలా పోయే వాళ్ళమండి గుల్లకంత తిరిగి అందరం కలిసి ఇంట్లో వాళ్ళందరం కలిసి తిరిగే వాళ్ళమండి చాలా బావుండేది చాలా బాగుంటుంది అట్లా అందరు కలిసి ఎళ్ళిన ఆ చాలా ఆ ఇష్టం అండి చాలా బాగుండేది అ అందరం మాట్లాడుకుంటాఅలా చాలా బావుండేది దండి
ఇంకేంటండి ఇంకా ఎపండగలు మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు
ఇంకంతే అండి మెయిన్లీ అయితే దసరా ఉగాది ఇవయితే బాగ చేసుకుంటాము ఇంకా మిగతా పండుగలు కు ఇప్పుడు బాగ చేసుకుంటామన్ని ఒకే రకంగానే చేసుకుంటామండి అన్ని ఒకె పండగలంటేనే ఇంకా
పూజలు ఆహారము ఫ్రెండ్స్ అందరూ కలిసి
ఇంకా వినాయక చవితి కూడా అలానే బా చేసుకునే వాళ్ళం ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని ఆ ఇంకా నిమర్జ్ జనం రోజైతే అవన్నీ చూడ్డానికి బై టికి వెళ్ళే వాళ్ళమండి
ఆవును అవునండి మా ఊర్లో కూడా నిమర్ చిన్ చాలా బాగా జేస్తారు
ఆ అవునండి ఓకే అండి మీ సమాచారాన్ని మాకు అందజేసినందు కు ధన్యవాదములు
ఊ ధన్యవాదములండి ఉంటాం అండి